న్నారా
హ్మ్ బాగున్నా సిస్టర్ మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నాం
ఇంగేం చేస్తున్నారు సిస్టర్ టిఫిన్ చేసారా
హ్మ్ చేసినా
ఏం చేసారు సిస్టర్ అబ్బా మా కూడా అదే సిస్టర్ తిన్నారా మరి బాగుందా
హాస్టల్లో ఉండేటియ్ ఇంగేట్లుంటాయి అట్లనే ఉంటాయి నార్మల్ గానే
మేం పైకి తెచ్చుకొని తిన్నాం ఫ్రెండ్స్ అందరం రూమ్ కి ఇందాకే తిని కాసేపు బట్టలు ఉతికి నేనే అడిగితి మా ఫ్రెండ్ ని
ఇంకా ఏం చేస్తున్నారు ఏం కథ
ఇంకేం చేయలే సిస్టర్ ఖాళీగా ఉన్న ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేసినాము
ఆ
ఖాళీనే ఇంకా రూమ్ లో ఏం చేస్తాం సండే వీక్లీ ఒక రోజు చిక్కేది మనకు
అవునులే
ప్రస్తుతానికి ఖాళీగానే పడుకోని ఉన్నాం
ఉహు
మీరు సిస్టర్ ఎక్కడికి పోలే సిస్టర్ లాస్ట్ సండే పోయినాం ఇక్కడ ఎప్పుడు పోలే ఇంకా
నేను మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వచ్చినా
ఉహు అవునా
దా
హ్మ్
ఇప్పుడే ఔటింగ్ అడిగి వచ్చినాం
ఉహు
హ్మ్ అక్కడ అలో ఉండదా అందుకనేసి ఇక
ఉహు
ఔటింగ్ కి వచ్చినాం మీరు ఎక్కడికి ప్లాన్ చెయలేదా బయటి
ఎక్కడికెళ్ళలేదు సిస్టర్ ప్రస్తుతానికి రూమ్ లోనే ఈ రోజు ఏమన్నా అట్లా యెళ్ళేసి వస్తాం అట్లా షాపింగ్ కి అట్లా బయటికి యెళ్తాం
అవునవునులే
హ్మ్ ఇప్పుడుకైతే ఏమ్ లే ఈవినింగ్ అట్లా అట్లా ఫ్రెష్ అయ్యేకి ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ కోసం అట్లా తిరిగేసి మళ్ళ వస్తాం
అవునులే
ప్రస్తుతానికి ఇప్పుడు ఈడే ఉన్నాం
విసారికి ఉంట
హ్మ్ ఎట్లా సండే కదా అన్ని పనుల అన్నీ ఉంటాయి మనకి ఇవి సర్దేది అవి బట్టలు గవే ఉంటాయి
అవునవునులే
ఇంగా తెల్చిందే గదా మీకు మొత్తం ఖాళీ లేకుండా ఇంగా ఈ రోజు ఇంగా అన్నీ
ఆ
ఉ పోతే అట్లా ఈవినింగ్ వోతాం అంతె ఇంగ అంతకుమించి ఇంగ ఏడికి వాదే అదేనా దేగ్గర్లోనే ఇగ రోజు వోయి ఎట్ల ఎసె
ఉమ్ ఉ
హుమ్ వేరే చోటుకెమో ఊరికే అట్లా రూమ్లో ఉన్ లే ఉదయం ఉంటే కంటే అట్లా పోయేసి అస్తాం అంతే మీరు బాగనే బోయినారా సిస్టర్ అవుటింకి నార్మల్గా పోరు గా
పోము కాక్పోతే ఒస్తిమీ ఈ పన్ను కోసమే ఒస్తిమీ అట్ల
ఉహు ఉంతలే రోజు యు వారంలో ఉండి ఉండి ఏన్ జేస్తళ్ళు అంతే గదా
ఆ
ఉ
ఆ తుల్సివన్ ఉండలేం గదా కొన్నీ
ఇంగా అంతేలే బోరూ గొట్టేస్తాది ఊర్కేట్లా బైటికెళ్తే కొంచెం మైండు ఫ్రెషుగుంటది.
అవునవును
ఇంగ ఉండి ఉండి ఉండి ఆదే దడ అస్లు ఏముంటావు అందులో
ఆ
అదే బానే పోయినారే అనుకుంటే నేను
ఉమ్ తమ్ముడు ఒచ్చిండే ఒచ్చినా
ఉమ్ హు నార్మల్గా పోరు గదా
ఉమ్ మాముల్గ ఐతే పోము ఇప్పుడు రావాలన్పించ్చింది ఒచ్చిం బైట కొనేది కొన్ని ఉన్నాయా
ఉహు
అందులో ఒక ఛార్జర్ వర్క్ అవ్వట్లేన్ ఉంది
ఉహు
ఆ అందుకనేసే ఒచ్చినం
ఊ
ఊమ్ అందుకే బుక్స్ కొనాలి అది ఇది అన్ జెప్పి ఆమెకి
ఉ అంతేలేండి ఏదో ఒటి ఇబ్బకిరాలనుకున్నప్పుడు ఏదో ఒటి చెప్పేసి ఒచ్చేళ్లా అంతే
ఆ మామూల్గా ఐతే వాళ్ళతో తల్కయ్ నొప్పి ఇంగ అడుగానికి ప్రతి దానికి పర్మిషన్
ఉమ్ అంతలే బుక్ అయితే ఇంగ ఏం అడగలేం గదా పోయేటప్పుడు ఏదో ఒక్కటో బుక్ తీస్ ఇట్ల పోతే అయిపోతది మళ్ళీ చెక్ చేయర్ గా
ఆ అవును చెక్ చెయ్యార్ లే ఎందుక్ చెక్ చేస్తది ఆయమ్మ బ్యాగులని ఒచ్చి
ఉమ్ నార్మల్ చెప్పి వోతే అయిపోతది గా అంతేగా
ఊ ఏంది చిన్నపిల్ చిన్నపిల్లల హాస్టల్ లెక్క అయిపేంది అది
అమ్మ అట్లుంటే భలే కష్టం గదా సిస్టర్ చేంజ్ అవ్వచ్చు గదా వేరేది
ఆ చేంజ్ అవ్వాలి ఈ మంత్ చూసి నెక్స్ట్ మంత్ చేంజ్ అవ్వాలి
ఉమ్ సేనమండి ఊరికే అట్లుంటే ఇంగెందుకు చిన్న పుల్లల్ లెక్క మనం ఉంటే ఏం మ్యాన్ అయితది
ఉమ్ బైటి పోవాల్లన్నా పర్మిషన్ గల్లా
రోజు పోదం పోయినా వీక్లీ వన్స్ టూ టైమ్స్ అట్లా వోతే మనక్ కొంచెం రిఫ్రెష్గ ఉంటది మంచిగా
మొన్న ఒచ్చినవ్ అప్పుడే కోతున్నావ్ అనేమో
అయ్యమ్మా
ఆ మళ్ళీ ఫోన్స్ కూడా వాళ్ళే తీసేస్కుంటరా
అహవ్
రాత్రి ఒక్కటే ఇస్తరు సెవెన్ టూ నైన్ అట్ల
మ్ హ్
మ్ ఇంకా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే సెవెన్కిస్తర్ నైట్ మ్ అంతవర్క్ ఏముండదు క్లాసులు ఇన్నిక్ గుడ ఇయ్యరోళ్ళు
అవునా
మ్ అట్లై ఇబ్బందైపోతుందాడ
మ్ హ్
ఆ తీస్కోవాలన్న మళ్ళ పోయి పర్మిషన్ అడగాల్ వాళ్ళ
అహ
మ్ అట్లుంటే ఇంగి తిక్కరేగుతది అంతే ప్రతిసారి పోయి అడగాలంటే
అంతేలే సిస్టర్
మ్ మళ్ళీ ఫుడ్ గుడా విజిలేస్తారా ఆ విజిలేసిన వెంటనే పోవాలా
ఆ అంతేలేే సిస్టర్
ఆ టైమ్ టు టైమ్ తినాల లేకపోతే మళ్ళ తర్వాత పెట్టరు. మ్ అట్లుంది అక్కడ
మరి అంతుంటే కష్టం గదా
ఆ చానా ఇబ్బందైతుంది. గుందుకే ఆలోచిస్తున్నాం ఏమో ఈ మంత్ ఒకట్ చూసి నెక్స్ట్ మంత్ కావాలంటే ఇగ ఏదో ఒకటి చేయచ్చులే అని ఓ వావ్ ఇగ నప్పుడు
మ్ మ్ అంతెలే
ఆ
మరీ అట్ల పోనీ పోకుండ అట్ల చెత్తే మళ్ళ ఎట్లైతది.
అదే కొంచం ప్రాబ్లంగా ఉంది క్లాసుల్ కన్నా ఇస్తారేమో అనుకుంటే దానికి కూడా కొన్ని అడుగులోల్లది
మ్ హ్
ఆ ఇలా ఆన్లైన్ క్లాస్లని కొన్నమా అవన్నీ వేస్ట్ గదా
అంతేలే సిస్టర్ మరి అంత స్ట్రిక్ట్ గుంటె ఎట్ల
మ్ అదే అదే అవే కొంచం ప్రాబ్లం అయితాంది. అదే ఈ మంత్ ఒకటి చూస్తా చూసి మ నెక్స్ట్ మంత్ కావాలంటే చేంజ్ అయిత
ఇగ అంతేలే నెక్స్ట్ మంత్ చేంజ్ అవ్వండి ఏ ఏడైనా మనం అమౌంట్ కట్టాల్సిందేగా
ఆ ఆ
అమౌంట్ కట్టాల్సి చేయడం ఉన్నదిగా
ఆ ఇప్పుడు మేం వచ్చిందే ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉన్నాయి అది ఇది దన్ ఆలోచించ్ చ్చే వచ్చినము డౌట్లు వచ్చినప్పుడ ఆన్లైన్లో చూస్ ఉంటాం కదా అట్లని ఆయనక్ గుడా పర్మిషన్
మ్మ్
కొంత ఇబ్బందుంది కొంత చూడను
ఎప్పుడు నువ్వు చూడు డౌట్ లెస్సే కదా వస్తాయా ఏమన్న అన్ని మేమే చదువుకుంటే వచ్చేస్తాయ ఏమన్న
అంతే ఉండచ్చు మరీ అంత ఉండదుకదా
ఆ అదేంకా అంటే ఇంకా కొన్ని కొన్ని చదువుకొని కొడుటి పోంది
ఆహా
హూ చెట్ల గిన్న అట్లు ఉంది కాబట్టి కొంచెం
కొంచెం పీస్ఫుల్గా ఉంటద మంచిగా
ఆ పీస్ఫుల్ గుంటది నైట్ అంతేకోచ్చు
ఊహు
ఆ కానీ మొబైల్స్ ఒక్కటి అలో ఉండదు అంటే ఇంక వాళ్ళే లాక్కుంటురు
ఇంగ మళ్ళీ తర్వాత ఇన్ని ఇన్ని హవర్స్ తర్వాత వాల్లే ఇస్తారా మీకు
ఓన్లీ నైట్ ఒకటి సెవెన్ టు నైన్ ఆ టైమ్ లో ఒక్కటే ఇస్తారు
జీరో సెవన్ టు నైన్ వరకు తీసుకుంటారా
ఆ నైటు సెవెన్ టు నైన్ ఇస్తారా మళ్ళీ తర్వాత మళ్ళా రూమ్ లో పెట్టి లాక్ చేసేస్తారు
ఊహు మాకేదో
హూ మల్లా నెక్స్ట్ డే ఇస్తారు
ఆహా
ఉ ఇట్లా అంటే కొన్ని కొన్ని ఇంగ వాళ్ళ వాళ్ళ రూల్స్ అవ్వి
మళ్ళీ మధ్యహ్నం ఏదన్నా మనకి ఇయో వా పార్క్ ఉందంటే ఇవ్వారా
దాని కూడా పోయి పర్మిషన్ అడుక్కోవాలి
అహా అడిగితే ఇస్తారు కదా అర్జెంట్ వర్క్ ఏదన్నా ఉంది ఫోన్ చేస్కోవాలంటే
ఏదోటి అని ఇత్తరు ఊరికేనైతే ఇయ్యారు
ఊ అన్న ఇది మామూలే అది
ఆ ఇప్పుడు రోజు వినాలనుకున్న వాళ్ళకిబ్బంది ఇప్పుడు మ్యాథ్స్ అట్లాంటివి కొంచెం ఇబ్బందే కదా
అవున్ మా ఆ తీసుకున్నప్పుడు క్లాస్లు చూసుకుంటా వినుకుంటా ఉంటంది మొబైల్ లేకుంటే ఎట్ల అయితుంది అవ్వదు కదా
ఆవును
నార్మల్ సబ్జెక్ట్స్ కొన్ని అయితే అవి జనరలు అవేమనిపీయవు
ఊ అట్లాంటివి కొంచం ప్రాబ్లం అయితదింగ
మిమ్మల్ని అడగాల్సింది ఎవరన్నా ఎవరు అడగలేదా
అడుగుతారు అవసరమైన వాళ్ళు వాళ్ళకి ఇంగా ఏదోటి అనుకుంట ఇస్తదామ మళ్ళీ ఇప్పించుకుంటది
ఇగ అంతే మన అవసరం మనది ఉన్నేప్పుడు ఏదో ఒకటి అడిగిప్పించుకోవాలె తప్పదు
ఊ ఊ ఎట్లునే చేస్తాం ఇప్పుడు కొంతమంది గా ఉన్న వాళ్ళు ఏమన్నా అనిపించుకుంటారు తీసుకుంటారు పోతారు మాలాంటి వాళ్ళు అడగాలంటేనే ఇబ్బంది నుంచి
ఆహా
ఊ జారు పడేరు టడుకు
అంతలేదు సిస్టర్
ఆ అందుకె అడగళ వాళ్ళను
అందరు కలిసి అడిగితే ఇస్తారులే వాళ్ళే
అది ఎవ్వరికి ఇయ్యరు ఎవ్వరనా ఇంకా అవసరం ఉన్న వాళ్ళు పోయ అడుకుంటుంటారు వాళ్ళు అడిగితే ఊ
అట్లా డైలీ తీసుకుంటారా వాళ్ళు వీక్లీ ఈవినింగ్స్ ఇన్ని టైమ్స్ అని ఉంటదా
డైలీ తీసుకుంటారు డైలీ అటేనేండ్స్ ఏసుకుంటారు
ఉహు
ఊ డైలీ అటెండెన్స్ ఉంటది ఇంకా అది సబ్మిట్ చేసినారో లేదో చూస్తారు
ఓహో
ఊ ఇట్ల వాళకి ఎట్లా ఇష్టం ఐతే అట్ల
ఇగ ఆళ్ళు ఎట్లా ఇష్టం అతే అట్లా ఏస్తారా
ఆ
ఊ
కొంతమంది లేట్ గా ఇస్తుకుంటారు అంటే కొక్ ఒక్కొక్కరిని ఒకొకల చూసి టాల్ వాల్
ఎందుకు అట్లా అందర్ని ఒకలా చూడరా
ప్చ్ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళకి కొంచెం అటు ఇటుగా తీసుకుంటారు టైమ్
ఉహు అట్ల ఎట్లా అందరి సమానంగా చూడాలి కదా
ఆ మాములే ఇగ
ఊ సరే సిస్టర్ ఇంకేం ఉంటా మరి
ఊ బాయ్
ఊ బాయ్